హలో ఆ తెలియక
వినిపిస్తుందా నందు
ఆ నేమ్స్ యూస్ చేయకూడదు మర్చిపోయిన ఏం చేస్తున్నావు పెడతాలే ఏం పని పొద్దున్న పోయి కాడ పోయిన అందుకే చూటి చుట్టమన్ను అయిపోయినయా అన్ని పనులు
లేదు ఇంకా ఏం అనుకోలే పడుకోవన్న స్నానానికి పోవాల
ఏం చేయలే వచ్చి ఆయిల్ పెట్టుకొని పడుకొని ఉన్న నిద్ర నిద్రొస్తా ఉండేసరికి
ఆ హు ఆ లేదు ఇంకా ఆత్మాతా ఎ తొమి దినర్ దా పె పద్దా పదిన్నర దాకా పెడతనే ఉంటారు
ఏ టైం కి స్టార్ట్ చేసి
ఆ సెవెన్ ఇంచి సెవెన్ ఇంచ స్టార్జస్ చేస్తారు
సెవెన్ నుంచి టెన్ థర్టీ వరకు
మ్
లానా పోయిదనాచ్చా
ఆ
నేనే వస్తున్నా రుషతవలా
వా ఎవరి పాటు వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నారు
నువ్వ ఒక్కదానివే ఉన్నావా
ఆ సరిే ఆ నేను కూడా ఫోన్ చూసు కొంచెం వచ్చ రే బ్రోని ఆహా చేయలేదా అయ్యి ఆల్మోస్ట్ అందరి
లేదు సబిహది నిన్నే వచ్చింది
మ్
జయశ్రీకి కూడా వచ్చినట్టు మనకు
మ్
సుహతగ మళ్లీ త్రి ఇచ్చారు ఆ
ఎన్ డేస్కి వస్తుంది అది ఓపెన్ చేసినాక
అర్థం కాల
ఓపెన్ చేసినాక టాస్క్ ఎన్ డేస్ కి వస్తది
అది కొంచ ఇల్లున్న శృతి వాళ్ళు
ఆ
ఫోర్ డేస్ ముందేమో చేసుకున్నారు ఫోర్ డేస్ అవుతుంది వాళ్ళు చేసుకొని
ఆ వచ్చిందా వాళ్ళకి
అప్పుడే వచ్చేసింది నిన్నో మొన్న వచ్చింది వాళ్ళకి మ్మ్ మండేనా ఆ మండేనో సాటర్డేనో చేసు కున్నట్టున్నారు వాళ్ళు
మ్ మా రూమ్ లో పాపను కూడా యాడ్ చేసాను నేన్నే అక్క ఇప్పుడు ఆహ
వాళ్ళేమో ఆ అట్టగాని రాక్ పోతే గ్రూప్ లో ఒక ఫామ్ పెట్టున్నారంట కదా
ఆ
దాన్ని ఫిల్ చేసుకోమని చెప్పా సబీహా నని దాన్ని ఫిల్ చేసుకోమన్నది నాకు కొద్దుమే నాకు అప్డేట్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయమన్నారు కదా చూసి తర్వాత నేను ఫిల్ ఫామ్ ఫామ్ ఫిల్ చేస్తాలే అని చెప్పా
ఉమ్
నేను ఫామ్ ఫిల్ చేయ్యలా ఆ పిల్ల పెట్టిన ఫైవ్ డేస్కేమో నాకు వచ్చేసింది చూడమని చెప్పు వన్ వీక్ ఆ ఆ హలో హలో హలో చూడమని చెప్పు వన్ వీక్ చూడమని చెప్పు రాకపోతే ఫామ్ ఫిల్ చేయమని చెప్పు